హ
హలో పూజిత ఎం చేతున్నావ్
అయ్యో ఏం లే మీ ఇంటి ముందళ అటూ ఇటూ తిరుగుతున్న
అంతేనా తిన్నావ పూజిత
తిన్నక్క నువ్ తిన్నవా
ఎం కూర మీది
పప్పు మీది
మాది కూడ పప్పే మాది ఎందుకు ఎస్కపోయినవ్
ఏమో పప్పు తినబుద్ధి అయి ఎస్కపోయిన
మీ మమ్మీ ఏం కూరి చేయలేదా మా మమ్మీ చేసింది తింటున్నావ్
ఆ మీ మమ్మీ దే తింట మీ మమ్మీ దే తిన బుద్ధి అయ్తుంది మా మమ్మీ చెయ్యలే ఎంతసేపు మాట్లాడలక్క అయథామయ్యే గని
ఆ ఏం చేస్తున్నావ్ బయట తిరుగుతున్నవా
ఉ బయట తిరుగుతున్న ఆ మీ మమ్మీ వండిన పప్పు గట్టిగ తిన్న అయిపోయింది ఇప్పుడే
ఇప్పుడే అయిపోయిందా ఎగ్జామ్ మంచిగా రాస్నవా అయ్యేలా
ఆ ప్రశ్న
మస్త్ అంటే వందకి వందా వందకు తొంభై ఆహ్.
అే మాట్లే ఉహూ.
అవే మార్కుల.
ఆ ఇగో మీ జున్ను గాడు ఈడ్నుంచి కనిపిస్తుండు. మీ జున్ను గాడు ఈ నుంచి కనిపి హాయ జున్ను దా అంటది. ఉహుమ్
నా అంటది ను రా అంటది ఆ పోదాం అంటది అన్నంత గామా
అన్ని అంటది ఇక
ఉమ్ ఏం చేస్తునావ్ మరి
జున్ను
రానీ ఏమై నమస్తే
ఏమన్న చెయ్య ఏం చెయట్లే మీతోనే ఫోన్ మాట్లాతున్న ఉమ్
ఆ జున్ను గాడు టాయిలెట్ బోషిండు ఒక
ఉహు ఉహు వాటం చూడు గుడ్డి
ఉమ్ అవే రా
ఆ
మ్మ్ ఎస్
మ్మ్ చెయట్లే యాక్టివిటీ
ఆ ఈరోజు మా ఆయన నన్ను కూడా అంటుండు ఏదన్నా బిజినెస్ చెయ్యోచు కదా మీ మీరు ఏదనా బిజినెస్ చెయ్యొచ్చు కదా సంధ్య మీరు ఇద్దరు ఉన్నారు అ
ఆ
ఏమ్ బిజినెస్ చేయాలన్నా యాం టైం వేస్ట్ చేస్తుర్రు ఏదో ఒక బిజినెస్ చేసేదానికి అని అంటున్నా
మరి ఇంకా జన్మ ఆ
ఆ అయితే చెప్పినగా ఏ ఎందుకు కాదు ఎందుకు పూర్వ చేస్తుందా అంటే మారే అదే షర్ట్స్ మీద డిజైనింగ్ ఉంటందిగా డిజైన్ చేసి అమ్ముతుందంట మరి ఏ ప్లాట్ఫామ్ మీద అమ్ముతుందో తర్గదుగానే చర్స్ంటి ఉంది మీరు కూడా అట్లా ఏదనా ట్రై చేయొచ్చు కదా అని అంటే ఆ చూద్దాంండి సూద్దంలే అనా
చెప్పపోయినా మీ కూడా మంచి పెట్టి ఒక పెద్ద చిర చాబ్బేడతే బం
షాప్ పడేదంటే ఇప్పుడు మన షాప్ అన అంటే దాని మెటీరియల్ ప్లేసు రెంట్
మన బిజినెస్ చేయాలంటే అన్నిీ కావాలి
నా ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలి మా ఆయన ఒక రూపాయి పెట్టి మీ ఆయన ఒక రూపాయిదు ఆ మా ఆయనగు రూపాయి పెట్టడు మీ ఆయనగు రూపాయి పెట్టడం
అరిదురే అయ్యాలి ఆదురిచ్చినాక మనం సంపాదించాలి వాళ్ళకి చేేడం ఆ
కష్టం లాస్ వచ్చిందినకో కొత్తాం ఇక
ఇ దర్ దల మళగ గతారు బరాని దమ వేస్టి చేసిరుపునీ
ఆ అలా కదా ఖచ్చితంగా
ఆ
ఆ అే అంట ఆ మ మీ అ అంది అయినా అగ్రికల్చర్ బసి ఏ చేసిందిగా
ఎబయే
ఎంబిఏ చేసిందా అగ్రికల్చర్ బస్ కానీ
ననయితే ఎంబిఏనే అనుకుంటున్నానన్నా కూడా తెలియదు.
డిస్టర్బెన్స్ వస్తుందండి సైగ నుంచి స్టర్బన్ రాకుంట ఎంబిఏ అని చెప్పిందా అయితే ఫస్ట్ ఫస్ట్ అగ్రికల్చర్ బిఎస్స చేసినాక బిఎస్స అయిపోయినాక ఎంబీఏ చేసినాట్డు
ఏవ కా
ఆ అప్పుడు పెళ్ళలి చేసుకుంటే కూడా ఉన్నారు బస్ ఏ అ చె విేష ఆహాక
ఆ ఇంగ ఏమ్ మరి
ఎన్నైనా సరిపోవు లే ఆలకి అసనా వాళ్ళు చేస్తార్రా పది లక్షలు అప్పు అయినా చేసి చేస్తారు పెట్టుకుంటారు మనం అంత ధైర్యం ఉండదు మనం చేయలేము
ఊ
మ రూపాయి అంటే రూపాయలో అదు రూపాయి తిని అదూపా పదేసుకునేటోళ్ల అలా రూపాయి అంటే పది రూపాయలు ఖర్చు పెట్టేటోళ్లు తొమ్మిది రూపాయలు అప్పు తెచ్చి
నువ్వే గ్యాబ్ చేసేయ్ నువ్వు జెయ్యాలి కంటిన్యూ
అది చూడు చూడు ఇంగా చూడు మరి కస్ట్ కదా చూడు ఊ చేస్ తా
ఆ దెల్ వదు నువ్ జెయ్యాలి నువ్వెట్లయిన ఏయ్ నాకైతే సంబంధం లేద్ ను మత్రం జాబ్ చేయాలంట
అయితే బటల్ షాప్ లో పో బటల్ షాప్ లో వో అన్మయ్ మ్మ్ మ్మ్ వడశాప్లేక్ పోతే
ఆ పోతే
ఊ తొమ్మిది వేలు పదివేలు ఇస్తారు దాని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మల పెద్ద షాపింగ్ మాల్ కి పోత మళ్ళ ఓ పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇస్తారు మల్ దాన్ పెట్టుకుని మలిక్కా పెద్ద శాప అయ్యో తర్వాత సొంతంగా పెట్టుకుంటా
మంచిగా నేర్చుకున్నాం అక్క మనం ముక్కరు పెళ్లి కోత ఐదు వేలు వస్తాయి మంచిగా
ఆ ఆమ్ బ్యూటీషియన్ నేర్చుకోవడానికి ముప్పై వేలు కావాలి ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు అయితది. అంటే ఎక్కువనే అవుతాయి ఇంకా తక్కువ అతే కావు
మా ఆ మాత్రం సంపాదించలేమా అక్క మనం మళ్లీ
ఈ మాకు క్లయింట్స్ ఉండొద్దు అందరు నేర్చుకుంటారు బో బొచ్చడ మంది ఉంటారు
నీ ముఖం నా ముఖం చూస్తే బొచ్చడు మంది పిలుస్తారు మనల్ని బిల్డింగ్ ఒల్లే పిలుస్తారు ఈ బిల్డింగ్ లో రేపిచ్ తింట్రా అనితా
ఎవరి ఇస్కండ్రి ఆమ్
నువ్వు కన్న బిడ్డకి అన్నం పెడతావా చేస్తుంది
చూడండి మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుంది తను చూస్తూ ఉన్నట్టు వుంది
మ్మ్
ఇంకా ఏమిస్తా కూరగాయలకు పో తిన్నావా
మా మామయ్యని కూరగాయలకి మార్కెట్ పోదామంటే మా ఆయన నేను రాను అంటుండు.
ఏమి మొయ్యొదులే జస్ట్ తిరగడానికి రా పోయిను
జి జితే ఆక్తద అంటా ఎన కస్తే
ఆ మంచిగా బొంగులు ఏసిండు బొంగులలో ఇంత నూనె పోసిండు కారం ఏసిండు ఉల్లిగడ్డ కోసిండు
వింటుండ ఇంతసేపు పని పన్నెండు లేసిండు ఏం తినాలని చూసింది చూసిండు ఏందది అట్లే బొంగులో కట్టి దొరికినాయి దాని కలిపి ఆడ ఏసిండు
ఆ లేసిండు అలవాటు చేసిండు ఇంకా తల్లి కొడుకు తింటూరు ఆ తరుగుతున్నా ఎవరు నువ్వు బయట వున్నావ్ నేను లోపల వున్న నేను లోపట ఉన్న ఇంట్లో
నువ్వు తిన్నావా మరి
తింటనే కానీ నేను లోపలికి వచ్చేసిన బాగా డిస్టర్బెన్స్ వస్తుందని ఆ డిస్టర్బెన్స్ వస్తుంది సరే అని
ఊ
ఓకేద
మాకడు పో ఆర మని నేను తగను ఆతది
నేను వద్దా అంటనే నేను వద్దా అంటనే మా అమ్మమ్మ తిట్టిద్ది నన్ను ఇక
నేను అదే అన్న అక్క కూడా రాదు మా ఇగ నేను ఆ అక్క కూడ రాదు మ్మ ఏందో నేను ఒక్కదాన్నే నేను అనుకున్నాను మీ చెల్లెల్ని తీసుకోపో రాలే అంటుండు
ఉ ఆ ఉందిగా
ఎంగష ఎందు పను వేగ వస్ ఇన్ని ఎందుకు మా అవన్నీ వేసి వేస్ట్ ను మీ వెంకటేష్ ప్రతి వారం పోతాడు అనుకునేప్పుడే అయితే మల్లే నేను రాను నా ద్రు త్యాది ది అటు నేను అమ్మమ్మ త అమ్మమ్మతో చెప్తా ఆగు అనుకుంట హా అన్న మా అమ్మమ్మతో చెప్తా ఆగు అని రానంటే అర్థం కావట్లేదా చెప్పకు అంటుండు
ఆ అంటే ఆమెకు చెప్తే ఆమె బోవ అంటది మళ్ళ పోవాల్సి వస్తది
చెప్తా ఇప్పుడు ఇంట్లోకి వచ్చి అమ్మమ్మ మామిడికాయ తింటా మంచిది అమ్మమ్మ అంటే హు హు
ఉహ్
ఇంక ఎగ్జామ్ మానుకున్నామాట తొమ్మిది నిమిషాలు అయింది
టైము టైమ్ అంతటా తెలియదు సిక్స్ కి పోతె సిక్స్ తర్టీకి పోవాలి మార్కెట్కి సిక్స్ తర్టీ పోతే సిక్స్ తర్టీ టు సెవెన్ సెవెన్ వరకు ఆ అయిపోతది అయిన మమ్మీ కూడా పోతుదిగ ఈరోజు మమ్మీ కూడ వోతదిగా
ఏమో కం మళ్లీ ఎప్పుడు వస్ ఎప్పుడు వస్తారో తెలీదు ఎప్పుడు బోతరో తెలీదు
ఆ
ఇంట్లో కొచ్చి అమ్మమ్మ మార్కెట్ కి పోయేసి మా ఏంటన్నా తెమ్మను మా అని చెప్తా పోరా అంటది అప్పుడు ఏమిటో జల్సా సంచి పట్టుకుంటే
మీరా ఏదో ఒకటి చేయాలిగా ప్రయోగం అవున్
ఏమైంది రా అట్లా
నాకైతే ఇక బాబాయ్ అస్తే బాబాయిని ఒకసారి రెండు సార్లు తీసుకపోతే నాకైతే మెంటలే లేచింది వామ్మనిక్ నువ్వు ఒక్కదానివే నువ్వు నే రాకు నె నేను ఒక్కదాన్ని మోసుకొని పోత మోసుకొనొస్త నేను తెచ్చుకుండేదాని నువ్ త్రమే మడత రావొద్దు రావాకు ఎదుష్ణ అ అయిపోని ఇయ్యి ఇ ఇ ఏయ్ ఎంగాదులే ఎంగాదులే ఏయ్ ఏయ్
లంగాడి ఉహ్ విచ్చేయాలి బాలే
ఆ నేను ఎవో సూసి సూసి తీసుకుంట్
మ్ మీ తులుసాలు తెచ్చుకుంటారు కూరగాయలు
ఏమో నేనసలు అడుగలే కూరాయల గురించే
నాకెందుకమ్మా పిల్లని తీసుకవోతే నన్న నేరుమన్నా దిక్కులేదు నాకు నాకు ఏరుకోడానికి రాదు
మొన్న తెచ్చినంట నిన్న చెప్పింది ములక్కయలు ఉన్నాయీ అని చెప్పింది కాల్ కట్ చేస్తున్నాగు
అ